అరమండి
ఆ బావున్నామండి బావున్నారా
బావున్నామండి ఏం చేస్తున్నారు తిన్నారా అయిపోయింది అయిపోయింద ఇస్తార్ అయిపోయిందా ఏం తిన్నారు మరి ఇస్టా చేసుకొని
త్తర్లో ఆ ఖజూరు తిన్నానండి
ఎలా ఉందండి ఈరోజు ఫాస్టింగ్ మరి
ఆ లేదండి ఈరోజు కొంచెం బాగానే అనా గడిచింది
బానే గడిచి ఏం చేశారు మేడం
మార్నింగ్ నుంచి పొద్దు మార్నింగ్ సైరీ చేసి కాసేపు పడుకొని నమాజ్ చదువుకొని పడుకొని లేచ కాసేపు పడుకొని లేచిన తర్వాత లే నిద్రల్నే రెడీ చేసి స్కూల్కి పంపించా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ తినిపించి ఆ పెద్దవాడు వెళ్తున్నాడం డి ఇగా స్కూల్ కి పంపించా పంపించిన తర్వాత ఇగా కొంచెం ఫ్రెషప్ అయ్యి
ఉమ్
బుక్స్ ఏమన్నా రీడ్ చేసుకోని తర్వాత జహార్ టై లో నమాజ్ చదువుకుని మళ్ళీ ఖురాన్ చదువుకొని
ఎన్ని పారాల అయిపోయినాయి
నాయా అండి ఒక టెన్ అయిపోయాయండి
టెన్ అయిపోయాయా కంప్లీట్ చేశారా జాగారంలోపు
ఆ చ చేసిస్తానండి ఇగ కూర్చొని కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ టైమ్ మళ్ళీ పనులు చేసుకున్నానండి ఇఫ్తార్ టైమ్ లో ఇఫ్తార్ చేసుకున్నాను నేను చిన్నగానే చదువుతాండి
డైలీ ఎన్ని పరస్ కతం చేస్తారూ ఒక టూ చేస్తారా
ఆ టూ చేస్తానండి
మేమతే అండి ఒక డైలీ కూర్చుంటే ఒక టూ అవర్స్ కూర్చుని త్రీ ఫోర్త్ కంప్లీట్ చేస్తాం హాఫ్ అన్ అవర్ ఒకటి చేసిన
ఉమ్
అంటే కంప్లీట్ చేసుకొని ఇగా కొంచెం ఖురాన్ చేయడం వల్ల ఫాస్టింగ్ కొంచెం తొందరగా టైం స్పెండ్ అవుతుంది
స్పెండ్ అవుతుంది
టైం అయిపోతుంది కొంచెం బెటర్ అనిపిస్తుంది ఖురాన్ చదువుతుంటే ఇగా మైండ్ కూడా ఏటేటో ళ్లిపోయింది అంత ఫాస్టింగ్ అనిపించదు హాయిగా చిన్నగా మనశ్శాంతిగా అయిపోతుంది ఫాస్టింగ్ మొత్తం ఇంకేం చేస్తున్నారు మీ అమ్మ గారు మీ చెల్లివాళ్ళు
ఏం లేదండి ఉట్టిగా ఉన్నారు ఇద్దర పిల్లల్ని చూసుకుంటూ కూర్చున్నారు మా చెల్లె టీవీ చూస్తుంది
అబ్బు అమ్ము ఇంకా ఏంటిదండి ఏమైనా ఎగ్జామ్స్ రాస్తారా ఏ మధ్యల
ఏం రాయలేదండి మీరేమన్నా చేసా చే మీరేం చేస్తారండి మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా
నేను మార్నింగ్ నుంచి లేసి ఇంటి పనులు చేసుకున్నాను కాసిపూ కూర్చున్నా మా వాళ్ళు మా రిలేటివ్స్ వస్తే కాసేపు మాట్లాడా వాళ్ళ పాపలు వస్తే చిన్న పిల్లలు వస్తే ఆడుకున్నా వాళ్లకు అన్నం తిని పించి మళ్లీ కాసేపు బయట పని ఉంటే బట్టలు అవన్నీ ఉతికివీ ఉంటే ఉతికేసి ఆరేసి కాసేపు పడుకొని లేచ అండి లేచి మళ్ళీ టీ తాగి కాసేపు కూర్చున్నాను మళ్లీ లేచి కార్య నుంచి కాల్స్ వస్తుంటే మాట్లాడుతున్నాండి
ఓకే అండి
అలా అయిపోయింది డే మా డే ఎప్పుడు బిజీ నే ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ పిల్లు ఉండడం వల్ల
ఓకే ఓకే
టైం ఉండదు కొంచం కూడా
ఆ
ఇంకా ఇప్పుడు సమ్మర్ ఎలా ఉందండి. మా బాగా స్టార్ట్ అయితుంది కదా అసలు.
అవునండి సమ్మర్ బాగా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడిప్పుడే స్టా ర్ట్ అయితున్నయి ఇంకా ముందు ముందు చాలా ఉన్నయి.
చాలా ఉడుకపోతా హెడ్డేక్ వస్తుంది అసలు ఈ వేడిగాలులకి.
అవునండి బయటికి ఎళ్ళాలంటే భయం అవుతుంది.
నిజంగా భయం ఎస్తుంది, కాసేపు ఇం బయట పని చేయాలన్నా కూడా భయం ఎస్తుంది.
అవును
ఎలా ఉంటారో ఏమో ఇంకా మే వస్తే.
ఆ
హ్మ్ ఇంకా ఎంటాంటీ ఇంకా చెవి విశేషాలు. డిగ్రీ ఎగ్జామ్స్ అన్ని ఎలా రాశారు.
బాగా రాసానండి. హ్మ్
మళ్ళీ ఎప్పుడుంది సెమిస్టర్.
మళ్ళీ సెమిస్టర్ జూన్ జూలైలో ఉండొచ్చు.
సెమిస్టర్ ఆ ఇది.
ఆ ఫస్ట్ సెమిస్
హ్మ్ హు ఏమైనా టఫ్గా చేస్తున్నారా ఎగ్జామ్స్ కొంచెం లూజ్ గా ఉందా హ్మ్ అంతే చేస్తున్నారు.
ఉ టఫ్గానే నడిపిస్తున్నారు. కొంచెం బాగానే ఉంది.
ఆ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అనంగనే టెన్షన్ చదవా లే, రాయాలే. ఎగ్జామ్ పేపర్ రాసొచ్చి రిజల్ట్ వచ్చేదాకా టెన్షన్ ఇంకా మనకు. ఎలా అయిద్దో ఎలారా రాసిన కూడా భయం ఎస్తుంది కరెక్షన్ చేసే వాళ్ళు ఎట్లా చేస్తారా అని.
హఅవును.
అంతే ఉంటుంది వామ్మె. హ్మ్ ఇంకా ఏమి విశేషాలు.
మీరే చెప్పాలండి మీరే. మీకు చ వెదర్ లో ఏ ఏ ఏ ఇవి ఏ ఏదంటే ఇష్టంమండి ఏ వెదరంటే ఇష్టం.
హే మోస్ట్లీ చలికాలమే ఎందుకంటే అంతా అంత అనిపించదు. అంత ఎండ ఉండదు, అంత వర్షాలు ఉండవు. కాకపోతే కొంచెం చలి ఎక్కువ ఉంటుంది.
అవును.
హ్మ్ వర్షాకాలం అం అంటే కొంచెం ఇగా వర్షాలు వచ్చి వచ్చి చీకాకులేస్తుంది. మొత్తం వాతావరణం అప్పుడు సీజన్ కొంచం డేంజర్ గా ఉంటుంది. వైరల్ ఫీవర్స్ అనేసి
అవునండి.
వేరే వేరేయి ఉంటయి అందుకనేసి అందుకనేసి చలికాలం అయితే బెటర్ అనిపిస్తుంది మనకు.
హ్
మీకేది ఇష్టం?
నాకు చలికాలం ఇష్టం అండి. హ్మ్ చలికాలంలో అయితే
వేడితెకి భయపడాలి కరెంటు ఉండదు. మళ్ళీ ఏంటిదంటే కొంచెం ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువ దొరుకుతయి. ఆ ఈదురుగాలులు, వర్షాలు కరెంట్ స్తంభాలు పడిపోవడాలు, కరెంట్ పోవడం
హ్మ్ ఇవన్నీ ఉంటాయండి.
అవునా కొంచెం డేంజర్ అయితయి. అవును ఈ మధ్యలో కొంచెం కరెంటు కూడా బాగా తీస్తుండు
అవునండి
ఉమ్ మీ వైపూ వెళ్తుందా కరెంట్ తకా తీకుద అతే మ రా ప తె మాకు ఎందుకు ఈ లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి మార్నింగ్ ఈవినింగ్ తీస్తున్నారు
అవునా
ఉమ్
ఉమ్
ఇంకా ఇంటిది ఎట్టన ఎలార మరి ఈ మధ్యన
లేదండి ఎక్కడికి వెళ్ళలేదు
ఎటు పోలేదు
ఉమ్
బీఈడీ చేయాల అనుకుంటున్నాను చేస్తే మంచిదేనా అండి
ఆ చే చేస్తే మంచిదే బ్యఈడి ఎందుకంటే కొంచెం ఇప్పుడున్న మనం ఎంత ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎంత స్టడీ ఉంటే అంత మంచిదిండి
అవును అందుకనేసి అలా చేస్తున్నాం చేయాలా అవి ఎంట్రెన్స్ లో ఎప్పుడు పటి ఇ
ఎంటెన్స్ ఇప్పుడు పడతాయండి ఇ మధ్య
అదే రాస్తే మంది దగ్గర పెట్టుకుంటే అయిపోయిద్దిన్నటుగా చూ
ఉమ్ అదే ట్రై చేయండి కాంపిటేటిటీవ్ ఎక్సామ్స్ రాయండి ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనకు కొంచెం మీ వే మనకొక
అవును మనం ఇండిపెండెంట్ గా ఉండాలండి డిపెండెంట్ గా కాకుండా ఇండిపెండెంట్ ఉంటే చెప్పాలేం మన ఫ్యూచర్ నెక్స్ట్ గా
అనేదే అందుకే మనం ముందుగా వెల్ ప్రిపేర్డ్గా ఉంటేనే మన ల మనం ముందుకు వెళ్ళగలం
ప్రైవేట్ గా చేసుకున్నా ఏం కాదు మన జాబ్ మనకుంటే వేరే ఉంటుంది అది
అవునండి
అవును అట్లానే చాలా చూస్తున్నా ఆల్రెడీ పీజీ చేసి న్నాయి కాని మళ్ళీ బీఈడీ చేసు
మీకు బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే మీరు పీడీ చేస్తున్నారు కాబట్టి బీఈడీ చేసుకుంటే మీకు ఎక్కడైనా ఛాన్స్ ఉంటది అండి మస్త్
ఉమ్ అదే చెయాలనేసి ఏ సబ్జెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు నాదంటే పిజి కామర్స్
కామర్స్ అంటే సోషలే అనుకుంటా బిఈడీలో
ఉమ్
ఉమ్
కొచ అంటే ట్రైన్డ్ టీచర్స్ ఇ ఇవన్నీ చేస్తూ ఉండాలి కదా
అవును
ఉమ్ అదే ఆలోచించాలే ఏం చేయాలి అనేది
ఆలోచించుకోండి ఆలోచించుకుని మంచి డెసిషన్ తీసుకుొని ముందుకు వెళ్ళండి
ఆ బీ ఈ డీ
ఆ నేను నాకు ప్రజెంట్ అయితే హెచ్పిటి ఉందండి డిగ్రీ తర్వాత ఆలోచిస్తాను పిజీ తర్వాత నేను ఆలోచిస్తే ఎంఏ హిందీ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నా
అదే అదే ఎంఏ హిందీ చేస్తారా ఎక్కడ చేస్తార ఎంఏ హిందీ చేస్తే మబాద్ లో ఉ
ఆ మోబాద్ లో ఉన్నాయండి గౌట్ కాలేజ్ లోనే ఉంది పీజీ ఇగా నేను ఎలాగో ఓపెన్ నుంచి చేస్తున్నాను కాబట్టి ఎలాగో అది కూడా డ్
మేము చదివేటప్పుడు చిన్న ఊరు అప్పుడు ఏమి డిగ్రీ కాలేజ్ ఫేమస్ అక్కడ
అవునండి
ఇప్పుడు అన్ని వస్తున్నాయి. ఇంకా ఏంటిదండి విశేషాలు,
చెప్పాలండి మీరే ఇంకా
చేస్తున్నారా టాస్క్ మరి మీరు సన్మతి ఇందులో
ఆ చేశానండి చ చేస్తూనే ఉన్నాను, ఇంకా మీరు ఆ అంటే మార్నింగ్ దొరకట్లేదండి పిల్లల దగ్గర ఉంటుంది. ఫోను ఈవినింగ్ టైమ్ దొరికినప్పుడు చేస్త, చేస్తున్నాను
అవు ఈ చిన్న పిల్లలు ప్లేసెస్ అంటే ఇంకా అంత ఏం పోలేదు ఇంకా చదివి కొంచెం ఈ స్టడీ లో అందులో బిజీ అయిపోయి పోలేదు ఇంకా ఇప్పుడు సమ్మర్ లో వేయాలి ప్లాన్
అవు
నాగార్జున సాగర్ వెళ్లాల అనేసి అనుకుంటున్నాం సో మలాటు బాగుంటది అంట కదా పర్ధగా నాగార్జున సాగర్ అటుమన్నా, ఏపీకి ఉంటదిగా తగిలి
బేచం బాసరా, బాపట్లా, బాసరా
ఆ బాపట్ల బా
బాపట్లా నేను ఫ్యామిలీ టూ ఇయర్స్ బ్యాక్ ఫ్యామిలీతోనే నాగార్జున సాగర్ వెళ్ళానండి, నాగార్జున సాగర్ బాగా అనిపించిందండి ఫ్యామిలీ టైమ్ కదా మంచి, కనిపించింది చాలా బాగా స్పెండ్ చేసాం
ఫ్యామిలీతో బన్
వెళ్ళే మూమెంట్స్ వేరే ఉంటాయి, ఫ్రెండ్స్ తోని వెళ్ళే హ్యాపీనెస్ వేరే ఉంటది. ఎంజాయ్మెంట్ వేరే ఉంటది.
అవును ఏది వెళ్ళాలన్న కూడా రాసి పెట్టుండాలి, ఇగా మనకి అదృష్టం
అన్ని మెమరబుల్ మెమోరీస్ అనావ అన్నీ
అవునండి చెప్పలేము మనకి ఎప్పుడు ఏ టైం వచ్చే అని కానీ ఎంజాయ్ చేయాలి బతికినాన్ని రోజులు అబ్బు ఇదరా మనకేమలా ఉంటుంది లేడీస్ కి తిరగాలి చేయాలని, బాయ్స్అయితే మంచిగా వెళ్ళలి తిరుగుస్తారు. చెప్పకుండా వెళ్ళి అట్ల
ఇంకా చెప్పాలండి
హో సరే అండి నేను మళ్ళీ చేయిస్తాను.
ఓకే అండి
థ్యాంక్ యూ అండి మాకు ఇంత టైం ఇచ్చినందుకు,